హలో ఏం జేత్తన్నావ్ తిన్నవా ఏం కూరా
కూర సొరకాయ నువ్వు తిన్నావా
తినలే తినాలి మా అమ పప్పు ఉండిపోయిన్ది తినబుద్దిగా అట్లే పొద్దుగాల తిన్నా
ఏదో ఒకటి చేసుకోకపోయినా ఎగ్ రైస్గింత
పోయిండ కాకలు కాట్లే ఫుల్ నీల్ దాగుడే అయితా
బిరియనీ చేయకపోయినవ్
ఆ బిర్యానీ అది ఒక్కటి తక్కువయింది చేరాదు మాకు
ఇద్దరు వేసుకపోయరు మ కొంచం కొంచం చేయపోయరు చికెన్ బిర్యానీ కాదు ఎగ్ బిర్యానీ ఇంకుంటే క
ఎగ్ రైస్ వేస్తాం గానీ ఇంక అందరం ఉన్న అప్పుడే సాయంత్రమ జేత్తం
అంటే బిర్యానీ చేయాల అంటు నాకు కూడా చేయరాలేగాని చేయాల అంటున్నారుే మీరు ఇద్దరు ఉన్నారుర మచిగా చికెన్తో మటన్తో కాకుండా ఎగ్స్ తోనే చిన్న బిర్యానీ చేయొచ్చు గదా అంటున్నా
చేసుకోవచ్చు కానీ మేము ఇద్దరం ఉన్నప్పుడు చెయమంటానా మేము నలుగురం ఇంటికాడ సాయంత్రం మా అమ్మ వాళ్ళు పని పోయేత్తరు గదా
హ
అప్పుడు ఆ చేస్తాం ఏం కర్రీ లేకపోతే ఎగ్ ఫ్రై రేసి జేస్తాం మా ఇద్దరి కోసం సపరేట్ గా చేసుకోం అట్లా మాకు నచ్చదు అందరం కలిసి ఉంటేనే చేత్తం మాక్కోస్తానని చేత్తం లేకపోతే మా అమ్మ మా నాన్న సాయంత్రం ఉంటే ఏం కరిలేదు అనుకుంటే ఆ టైం కి ఏదో గ్ రైస్ అన్నా చేసి పెడతాం లేకపోతే
ఇన్ల ఇట్లా ఏసి పెడుతం
ఇద్దరం ఉంటే చేసుకోము అసలు తిననే తినం మేము ఇద్దరం ఉంటే సరిగా ఎంతైనా అందరం కలిసి తిన్న దానికి ఇద్దరు దానికి తేడా ఉంటది ఆ అయిన ఏం వెళ్తాం ఎండకు గాబరా అయితది. ఇల్ నీళ్ళలే నీళ్లే తాగుడు అయితాంది
ఈ సమ్మర్ లో అట్నే తాగుతారు మరి వాటర్ ఎక్కువ తాగుతారు
ఫుల్ ఎండ కొడతాంది మామూలులోనే పొద్దుగాలనే పోతార్రు పొద్దు పొద్దునే లేపుతారు ఏడు గంటలకి లేపుతారు ఇంకా పొద్దుగాలు లేవాలంటంది మా అమ్మ
ఏడు గంటలకి ఇంకా లేటుగా నే ఎదు పొద్దిగాల ఇంకా
అది లేట్గానా నువ్వ ఎన్ని గంటలకు లేతవు
సిక్స్ సిక్స్ థర్టీ
సిక్స్ సిక్స్ థర్టీ మా చెల్లె సిక్స్ థర్టీ వరకు లేతుంది సెవెన్ అవుతది కొంచెం
ఉం
సేమా వ రేప నుంచి సిక్స్ కే లేెవాల్స్
ఎందుక మామ మబ్బుల పోతది
కొ పొద్దుగాలనే లేపుతంది
మీరేం చేతరు లేసి
పని చేసుకోవద్దా
ఓన్లీ మరి మీ అమ్మ అన్న లేచి అన్నం కొండుకొని పోవచ్చుగా మీతో పనిరు లే మీరు అయితే లేచినాకళ ఆ
ఆ అట్లుండదు అంటే మిగతాప్పని మేమే చేసుకుంటాంలే కానీ ఊడిషి చల్లి ముగ్గు కేష్ పోతరువాలి ఉడిసి చల్లకుండా పోద్దట పోరు అట్లా
ఉహు
గంత పొద్దుగాల లేబరు ఇక అన్నం వండుతది కూర వండుతది బట్టలు పిండిపోతది ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకసారి సారి పిడుదు రోజు పిండుతుది
మరి మీరు విండొచ్చు ఇద్దరు
ఇద్దరం ఎందుకు పిండుతాం నేనే పిండుతా ఉంచితే
మరి నువ్వే పిండొచ్చు కదా సే రోజు మ పోద్గా లేసి పండి వయాలు
ఆ మా అమ్మ ఉంటే ఇక అట్లా ఉ ఉంచిపోదు పిండుతానని పిండుతుంది చేతా కాకపోతే పిండ మంటది సరే పిండుతా అని చెప్తా ఆమె మూడ్న బర్టి ఈగ లేతే బోల్దత ఇల్లుడతది మా చెల్లే మొత్తం ఇల్లంతా ఆగమాగం చేసిపోతరు అన్నము కూరండి అదంతా ఊడ్చుకుని సరికే సరిపోతది ఇప్పుడు సాయంత్రం పని ఉంటది ఉడ్చుకోవాలి బయట ఉడ్చుకోవాలి చెట్ల కింద ఉడవాలి బాల్కని ఉడ్చుకోవాలి గిన్నెలు దోమ్మాలే అన్నం వండుకు అన్నం వండాలి మా రైస్ కుక్కర్ ఖరాబబ్యయింది
ఉహు ఏ టైకి వస్తారు మరి అమ్మవాళ్ళు
వాళ్ళ ఇష్టం అంటే గిరాకు ఉంటే లేట్ అయితది గిరాకి లేకపోతేనేమో ఆ ఆరు ఆరు గంటల వరకు వస్తారు గిరాకి ఉంటే ఇప్పుడు మాక్సిమం ఏడవుతుంది కాగాని పోను పోతుంటే ఎనిమిది కూడా అయితది ఎందుకంటే ఇగ ఆ సీజన్ కదా తీసుకుంటా ఉంటరు ఎవరైనా ఒకరు డ్యూటీ అయిపోయిపోయేటోళ్ళైైన తీసుకుంటారుని ఛాన్స్ అయిపోయి ఉంటారు ఆపోజిట్ లో షాప్ ఉంది షాప్ కి సరుకు కి వచ్చిన వాళ్ళు కూడా ఇసుకుంటు లేట్గానే వస్తారు పొద్దుగా అలా పోయి తీసి పెడతారు ఇక ఏడున్నర అయిన ఇంటికే పోతారు మీం ఎద్ద తోట ఏరరా
ఏర్దాను
అవునా
న ఇపోతు ఈసార్లడ
కానీ ఈసార్ మస్తు రేట్ ఉంది
మరోడు రడుంది ఏను పనలే
అదే రేట్ ఉంది కానీ ఏమంటారు మిరప చేనులు అన్నిీ ఖరాబ్ అయిపోయినందుకు ఏం అసలు
ఏమైంది సరి
అవునుీంత కర వేపోయినే ఎందుకంత కరాబ్ అంటే ఏమైనా రోగం వచ్చిందా చెట్లకి మళ్ళా పెడతారు కదా కొత్త నారు తెచ్చి
ఎన్ని స్ల వటి సత్త లాస్ట్ బ పెట్టర్ పె పెడుతే సత్తాడి బెట్టర్ అ మల
అవునా ఇప్పుడు మీకులా ఆసేయి కదా పెట్టుబడి పెట్టి
ఆ
మొన్నమా మొన్న మామ ఏం చేసిందంటే ఒక కూడి ని తీసుకొని వచ్చింది
హ
అయితే మా నాన్నని అడిగా కోసుకుందాం అని అంటే మా అమ్మయి ఏమ వద్దు సాత్తా అని ఉన్నది
ఆ
సరలే సాధం అని చెప్పి చెట్ కిందనే కట్టేసినా మంచిగా నీళ్లు పెట్టినాం వా దానికి కొన్ని బియ్యం పోోషణం పొద్దుగాలి చరా మంచిిన ఉంది ఈ టైం కి ఎట్టెట్ ను చేతంది అది
ఆ
అయితే ఏమంటారు దానికి కళ్ళల నుంచి రక్తం నోట్ల నుంచి రక్తం పడ్డది
ఆ
ఇక పక్కన ఒక ఆంటీ చెప్పింది ఇక కొత్త వై వైరస్ వచ్చిందిరా ఏదో కొత్తగా కోళ్ళు అట్లు చచ్చిపోతానే మవి చాలా చచ్చిపోయినాయి అన్నది ఫోర్ థర్టీయా ఫోర్ థర్టీ వరకి అది ఇటు ముందుకు వచ్చి ఇట్లా కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోయింది అది
ఆ
ఆ చచిపోయింది ఇ బయట పడేసి వచ్చినాం మా మా నాన్న చెప్తే కోళొద్ద వద్ద ఇదేన అని చెప్పిండు మూడు వందల యాభై బొక్క మనకే అని అన్నాడు
హ
నిజంగా చేసా ఘోరంగా ఉన్న తెలుసు అసలు
మీకు అసలుకి లేవా కోళ్లు
లేవ్వు అప్పుడు కోళ్ళు చాలా ఉండే గాని ఉంటారు కుక్కలు బాగా పట్టి పట్టి వీకినాయి కుక్కలు వాటిని అన్నిటిని మా బజార్ లో ఒొక్కరి ఇంట్లో చాలా కోళ్ళు ఉండే అందరి ఇంలలా కుక్కలు తిన్నే కు కుక్కలు లేవు మా బజార్ కానీ ఎవరు తేయట్లే కుక్కలు తింటే అన్న భయానికి ఇప్పుడు మా పక్కన వాళ్ళ ఇంట్లో లేవు ఇవ్వవు అసలు మా బజార్లో కోలే లేవు అసలు
మా సైడు బానే ఉన్నాయ్
మాకు అప్పుడు మస్తు ఉండే ఫుల్లు కోళ్ళు ఉండే ఒళ్లన్నీ కుక్కలు బట్టి ఇటు పొలాలు దగ్గర ఉన్నాయి కదా మాకు పొలలలోకియేసుకొని పోయేటివి కుక్కలు ఇగ అందుకే తెచ్చుడే బంద్ చేసిరు మా బజారులో ఎవ్వరు కోళ్లని చదట్లేరు
ఉహు మీ సార్ పేరు
జాద్దాం అని మొన్న దెత్తేనే దానికి వైరస్ వచ్చింది అందుకనే ఇగ ఇప్పుడు వద్దు అని వర్ష కాలం వరకు తె తెమ్మని చెపినా ఏ మొబ్బలన తెచ్చింది మొన్న
ఉమ్ ఆ మొబ్బల తెచ్చుకు ఇడా మా ఊర్లో ఒక కళ తెచ్చుకు కోవాలే
ఇప్పుడు వాళ్ళు ఏం చెస్తారంటే రోగం వచ్చింద వాడి వాళ్ళకి తెళ్తుంది కాబట్టి వాళ్ళు అమ్మడానికి తీసుకొస్తారు తిట్లులేవడ పడితే వాళ్ళు కొనుక్కొని కోసుకోని తింట్రారు కాబట్టి
ఉహు ఇక్కడ ఊర్లోమ్ ఊర్లో కొనుక్కోవాలే
ఉమ్ మా అమ్మ చెప్తే ఇన్లే
ఆ
మా అన్నోళ్ల కుక్కకు కూడా ఏదో వైరస్ వచ్చిందంట దానికి ఎన్ని ఇంజెక్ షన్స్ పది ఇంజెక్షన్ లెప్పించిల్లు గుల్కోసులు పెడ్ తారు ఎట్లుంటదో ఏమో పాపం
ఇక్కడే
మా పెద్దనా మా పెద్దమ్మోళ్ళ ఇంటికాడ వేరే ఊరు వైరస్ ఇప్పుడు కుక్కల కోళ్ళకు వచ్చింది
కోవిడ్ నైన్టీన్కిబింది వచ్చింది వేరే వాటికి వచ్చిందా
నిజంగా పాపమ్మా మా చింతుగడైతే గోరంగైడశాలు మా అన్న పాపం వాళ్ళ బొ బసనికి నీళ్ళు పెట్టకుండా దాన్ని రోజు హాస్పిటల్కే తిప్పుతాడు వాళ్ళ శేనంత ఎండి పోతందాని మా పెద్దమ్మ ఫోన్ చేసి చెప్తాంది ఎట్లుంటందో ఏమో
మా ఇంటికాడా మేము ఒక చిన్న కుక్క పిల్ల తెచ్చినము మరి అది ఎట్లు ఉంటాదో మంచిదాన్ ఇప్పుడు ఏది
చిన్నద అంటే ట్వంటీ డేస్ దా వన్ మంత్ దా
చాలా డేస్ అయితందది
మా అన్న అంటే డేసా మంత్స్ ఈయర్స
అ ఏమో తెలవదది ఏన్ని మంత్స్ అయి నేన్ చేసేద్ది చిన్నగుందా పిల్ల ఉమ్ చిన్నదే మా నాన్నమ్మ నా గడిగడ వేసుకొచ్చింది ఏం కావాలి చిన్నది చిన్నరైతే ఏం కాదు ఏ సౌండ్ అయితందిగా ఆ
న వాయిస్ నాకే వినపడుతంది మరి
ఇప్పు నేన్ నిక్ ఎవల్